హలో
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఉమ్ భోజనం చేసేదానికి చపాతీలు రుద్దుతున్నాను
ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారా ఇంత లేట్ నైట్
ఆ లేట్ నైట్ అంటే బయట వెళ్ళను మా మామ తింటారంటే అందుకని చేస్తానము
ఓకే ఓకే బయట అంటే ఇంటి బయటికి వెళ్ళారా
హా ఇంటి బయటకి వెళ్తే మా మా మదర్ వాళ్ళ బ్రదరు మా ఇంటి దగ్గరే ఉంటారు సో తిన్నారా అని వాళ్ళని అడిగితే లేదు అంటే తింటారా అంటే సరే తింటా అన్నారని
ఉమ్ మరి చపాతికి ఏముంది వంట కర్రీ
పల్లీ చట్నీ బీరకాయ తీయ గూర
పల్లి చట్నీ
ఉమ్
బీరకాయ్
తీయ గూర పల్లీలే పల్లీలేసి చేస్తారండి
ఓకే ఓకే దానికి మళ్ళీ గ్యాప్ పల్లీ చట్నీ బీరకాయ తీయ గూర అనేది అట్లా గ్యాప్ ఇయ్యకూడదు
సపరేట్ సపరేటె ఏ టూ కర్రీ
ఓకే
ఉమ్ మీరు ఈ మధ్య రీ రిలీజెస్ వస్తున్నాయి కదా అ మూవీస్
ఓకే ఓకే అవును వస్తున్నాయి
లర్ గాని కాదు అన్ని మూవీస్ గురించి చెప్తాన్నాను
ఉమ్
దానివల్ల ఏమి ఇది ప్చ్ ఏమన్నా అసలు ఊరికే వేస్ట్ అంటారా ఊరికే ఖర్చు పెట్టుకొని సినిమా హాల్ కి వెళ్ళాలన్నా ఎట్లా ఏం ఏ పర్పస్ కోసం వాళ్ళు రీ రిలీజ్ జెస్ చేస్తున్నారు
అనేది ఇప్పుడు ట్రెండ్
ఆ ట్రెండ్ అంటే ఇప్పుడు మనము వెళ్ళకపోతే ఆ ట్రెండ్ అనేది
మన ఇండియా మొత్తంలో ఉమ్ ఇది మూవీస్ ని బాగా సెలబ్రేట్ చేసుకునేది ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఒకటే
ఓహో ఇంకెవరు వెళ్ళరు అంటారా థియేటర్స్
వెళ్తారు రీ రిలీజెస్ చేస్తారు కానీ వాళ్ ళ్ళు మనం సెలబ్రేట్ చేసుకున్నంతగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు
ఓకే ఓకే
కాకపోతే మనం ఏమంటే సెలబ్రేటేషన్ సెలబ్రేషన్ చేసుకోవడమే కాకుండా ఫుల్ గా ఎంటర్టై నయి కాన్సర్ట్ లాగా చేసుకొని డ్యాన్స్లు వేసుకుంటా వస్తారు అందరు సీన్స్ రిక్రియేట్ చేస్తారు సీన్స్ రీక్రియేట్ చేస్తారు ఇంకా అది కాకుండా అప్పట్లో మూవీస్ మనం ఏదైతే థియేటర్ లో చూడాలి అనుకొని మిస్ అయి ఉంటామో అటువంటి మూవీస్ రీ రిలీజ్ చేస్త
ఇప్పుడు మనం ఇప్పుడు పెరిగిన టె క్నాలజీ ప్రకారం చూస్తే ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో పెద్ద పెద్ద టీవీస్ ఉన్నాయి కదా అదేదో వాళ్ళకి నచ్చిన సినిమా వాళ్ళకి నచ్చిన చూ ఏ టైం బట్టి అటి చూసుకోవచ్చు కదా, ఎందుకు థియేటర్స్ కి వెళ్ళి మరి
ఇంట్లో పూజ రూమ్ ఉండది కదా అని గుడ్లోకి వెళ్ళలేరు పాడేస్తామా. ఇంట్లో పూజలు చేస్తాం, టెంకాయ కొడతామని గుడ్లకి
అంటే మనకి పూజలు గురించి తెలిదు కాబట్టి పూ మ్ గుడికి వెళ్తే పూజారు ఉంటారు దాన్ని వాళ్ళు
పూజారిక్కడ పూజారి
వేదాలన్నీ వాళ్ళు చదివి నేర్చుకో ఉంటారు కాబట్టి
మీరు అదే టీవీలో కూడా పెట్టుకొని ప్లే చేసుకొని మీరే పూజలు చేయొచ్చు.
ఓకే అంటే నేను అడగడం ఏంటి? మీరు చెప్పడం ఏంటండి.
ఏ దేవుడు పూజలు ఇలానే చెయ్యండి అనేసి ఏ దేవుడు చెప్పలేదు.
ఆ
ఉ
ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు రీ రిలీజ్ లో రాని సినిమాలలో, మీకు ఏ సినిమా రావాలని మీరు బాగా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
నేనైతే చిన్నప్పుడు ఏ సినిమా అయితే థియేటర్లో. చూడాలని మిస్ అయ్యానో, ఆ సినిమానే నేను చూడాలనుకుంటాను ఫస్ట్.
పేరు
పర్టికులర్ గా అంటూ ఏం లేవు అటువంటి సినిమాలు.
ఆ
మ్
అంటే ఇదొస్తే బాగుంటుంది నేను దీనికోసం వెళ్తాను అనేలాంటి సినిమాలు ఏంటి?
అంత అంత గ్రాండ్ గా ఏమి లేదు ఎందుక ఎందుకంటే, నేను చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళందరూ ఏ సినిమా రిలీజ్ అయినా తీసుకు వెళ్ళిపోతారు అది హీరోలో హీరో సంబంధం లేదు. వెళ్తాను. నేను అంటే అది మూవీ నేను చిన్నప్పుడు చూడలేదంటే. కొన్ని మూవీస్ నేను ఆ టైమ్ లో డివిడి లో చూసేసాను, టీవలో చూసాను అటువంటి మూవీస్ నేను ఇప్పుడు, థియటర్ కెళ్లి ఎక్పీరియన్స్
అంటే మీకు ఆప్షన్ ఉన్నా గాని మీరు వెళ్ళలేదా?
చిన్నప్పుడు ఆప్షన్ ఉండ.
మ్.
చిన్నప్పుడు ఆప్షన్ నాకైతే లేదు. ఎందుకంటే మా నాన్న వారు ఇప్పుడు అందరూ ఒకే మైండ్ సెట్. ఇప్పుడు హారర్ మూవీస్ అంటే మా నాన్న వాళ్ళు పిల్లలు భయపడతారని, తీసుకు లరు అటువంటి మూవీస్ ఇంకా చిన్నప్పుడు మే ఫోర్స్
లో మీకు ఏది బాగా నచ్చింది సినిమా. మీరు వెళ్ళిన వాటిలలో. మీరు వెళ్తారా?
నేను ఇప్పటి వరకు ఒక ఐదు, ఆరు సినిమాల వరకు వెళ్ళాను రీ రిలీజ్ లో అ రీ రిలీజ్ లో ది బెస్ట్ అం అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిండేది మొరారి మూవీ.
ఓకే! మీరు మహేష్ బాబు ఫ్యానా.
మహేష్ బాబు ఫ్యానే నేను.
ఓకే.
ఇంకా ఏ సినిమా రీ రిలీజ్ అయితే బాగుందని అడిగారు కదా? నాకు ఖడ్గం మూవీ రీ రిలీజ్ అయితే బాగుండనీ అనిపిస్తోంది
ఓకే మరి అంజీ అలాంటి సినిమాలేమన్నా
అంజీ నేను థియేటర్ లో చూసా నేను
ఒ కే
ఉమ్ కాబట్టీ
ఇప్పుడు ఓకే అప్పటి సినిమాలయి తే ఇప్పుడా వస్తున్నాయి కొన్ని సినిమాలు ప్లాఫ్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి గదా కలేజా లాంటివి వాటిని రీరిలీజ్ జేస్తే
చేసారు రీ రిలీజ్ చేశారు కానీ ఆ టైమ్ లో నేన్ లేనిక్కడ కేదర్నాథ్కి ఎళ్ళిపోయేసి దర్శనాలు చేసుకుంటా ఉన్నాను
కే అట్ సైడ్ కన్ అట్ సైడ్ అంతా ఉంటుందా మరీ సినిమా హాల్స్ అన్నీ
తెలుగు మూవీస్ కూడా రీ రిలీజ్ చేస్తారు
ఓకే అండి బోంచేసారా
ఉ నేను ఇడ్లీలు తిన్నాను నాలుగు ఇ
ఓకే మీరే ప్రిపేర్ చేసుకుంటారా ఇడ్లీలు
నేను ఎప్పుడు ఇంట్లో చేసే ఇడ్లీల్నెప్పుడు నేన్ న మ్మను తిన్నను బయట చేసేటివయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాని
ఎందుకండీ బాగా బయట అంత బాగ చేస్తారా ఇంట్లో లేనంతా
ఇంట్లో ఏమంటే చేస్తారిడ్లీ లో ఒక సారి పళ్ళుకతుక్కునేస్తాది ఒకొక్కసారి ప్లేటుకు అతుక్కునేస్తాది ఒక్కొక్కసారీ అట్లంతా అవుతావుంటాయి కాబట్టీ అదే అంగిట్లో వాల్లయితే కఖచ్చితంగా బాగ చేయిస్తారు చెయ్కపోతే ఎవరు అంగిడి అంగడికి రారు నేన్ బయ టలవాటు పడలేదు మా అమ్మ నాన్న వాళ్ళు బయట అలవాటు చేశారు
న్స్ అలాగేం చేసుకోరా అంటె మీరెక్కువగా టిఫన్ ఐటమ్స్ ఏ ఏది చేస్తారు ఇంట్లో ఎక్కువగా
మా ఇంట్లో ఎప్పుడు దోశల్జేస్తారు
ఎందుకండి మీరు ఏమన్నా చెన్నై వాళ్ల్ల
మ్మ్ చెన్నై వాళ్ళే దోశలు తింటారని ఎక్కడ రూల్ లేదు గదండి సాంబార్ ఇడ్లీ తింటారు చెన్నై వాళ్ళు సాంబారు ఇడ్లీ తి టారు ఆంధ్రా వాళ్ళోచ్చి దోశకి చక్నీ తింటారు
ఓకే ఇంతకీ మీరేందింటారు
కుర్మా తింటారు
ఊ
ఇంక కనడా వాళ్ళొచ్చీ దోశల్నే గీ ఏసి దోశల పైన ఇడ్లీల పై న గీ కంపల్సరీ ఉండేటట్టు ప్లాన్జెసుకొని తింటారు
స్ ఏ కేరళ వాళ్ళ కొబ్బరి నూనె కదండి వాడతరెక్కువగా
అవును తిండానికి కి అవే వాడుతారు తలకి అవే వాడుతారు
అందుకే వాళ్ళకి అంత హేర్ అన్నీ అంత బావుంటుంది
అవును కనీ మీరు చూసింది కొంతవరకే మగవాళ్ళన్ జూ సారంటె మొత్తము
అంటె వాళ్లూ హ్యాబిట్స్ బట్టి గుడ ఉండచ్చు గదా
హ్యాబిట్స్ అని గాదు వాళ్ళా క్లైమాేటిక్ కండిషన్స్ ఇంకా జీన్స్ వీటికి ఎయిటీ పర్సెంట్ అందరికి
ఆక్ తెల్ సీ జీన్స్ వల్ల కన్నా తినే హ్యాబిట్స్ వల్లా వాళ్ళకు ఉన్న హ్యాబిట్స్ వల్ల వస్తాయి హెల్తీ ఫుడ్ తింటే రాదని నేను అనుకుంటూఉన్నాను
ఉహు మరి కేరళలో అన్ని వాళ్ తినేది హెల్దీ ఫుడ్స్ ఏ
ఓకే
అ
ఇంకేంట అండి సంగతులు
ఇంకా మరి ఏంటి లేదు అయిపోయిందా మీర్ చపాతీల్ చేయడం వంటలు
ఆ లేదండి చేస్తూ ఉన్నాను ఇంకా
ఈ ఇంతవరకు ఎన్ని ఒక పద అన్న చేసారా ఇరవై చేసారా మిషన్ కాక్ పోయినా ఎంతసేపు
రోటీ మేకర్ ఉంది కాకపోతే అది ఎలా సరిగ్గా వాడాలో తెలీకుండా
మరి తెలినప్పుడు ఎందుకు కోనుకున్నారు
తెలుసుకుంటాను నేర్చుకుంటాను అనే దాంట్లో మైండ్ సెట్ లో కొన్నాను
కానీ ఆ మైండ్ సెట్ కొనేంత వరకే ఉంటుంది కొన్న తర్వాత ఉండదు చాలా మందికి
ఆ అందులో నేను కూడా ఒకదాన్ని
మ్
ఇకేంటి సా విజిత్ తిన్నారు కదా మీకు మళ్ళీ నైట్ టైమా
ఆకలి వేయదు మాకు ఒకవేళ ఆకలి వేసిన తాగేసి పడుకుంటాము
ఓకే అండి ఎక్కువ హంగర్ అయితే అప్పుడే మ్ చేస్తారు
అ
హలో
ఎక్కువా హంగర్ అయితే
ఏమ్ చేస్తారు వాటర్ తోనే సరి బేట్టుకుంటారా
ఆ నూడిల్స్ ఏదో ఒకటి
ఓకే
ఓకే అండి నాకు టైమ్ అయింది నేను మళ్ళీ కాల్ చేస్తాను
ఓకే అండి థ్యాంక్స్ ఫర్ యూ